హలో
ఆ హలో అండి చెప్పండి
ఆ ఈరోజు టాపిక్ టూరిజం గురించి మాట్లాడదాం అండి ఏదైనా ప్లేస్ వెళ్ళడానికి అయితే మేము ఈసారి వేసవి సెలవులో మేము అందరం ఫ్యామిలీ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం ఆన్నమాట ఎక్కడికి విజిట్ చేసామంటే ఎక్కువ చెన్నై బీచ్ కెళ్ళామండి అక్కడ చెన్నై బీచ్ లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ వెళ్ళడము నేను తీసుకెళ్లిన ఆహార పదా ర్థాలు కలిసి అందరం కలిసి తినడము మాకు చాలా సంతోషంగా అనిపించింది మేము ఇంకో ట్రైన్ జర్నీ చేశాం అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ట్రైన్ లో ప్రయాణం నం కానీ ఇంక అందరం కలిసి వెళ్ళడము చాలా మాకు సంతోషాన్ని ఇ చ్చింది చెప్పండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా
అవునండి ఈ అయితే అవునండి అయితే ఈసారి మేము ఎక్కడికి వెళ్ళలేమండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏళ్ళాను అక్కడ ఆ మేము అక్కడ వాటర్ పార్క్కు వెళ్ళడం ఆ అండ్ ఇంకా ఎంజాయ్ అనేది చేసామండి ఇం ఇది అంటే మీరు అన్నట్టు మీరు చాలా ప్లేసెస్ వెళ్లారు కదండి అందులో మీ మీకు బెస్ట్ ప్లేస్ ఏంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా
అదే చెప్పాను కదండి ఎక్కువగా నాకు చెన్నై బీచ్ చాలా బాగా నచ్చింది అక్కడే బాగా ఆ సముద్రంలో బీచ్ లో ఆడుకోవడం కానీ పెద్దవాళ్ళం కూడా చికోవడము అందరు రూ చ ఎంజాయ్ బాగా చేసారూ అన్నమాట అట్లా మాకు చాలా ఆనందంగా ఉన్నది అంటే ఇ హాలిడేస్ లో వెళ్ళలేదు కానీ ఇంతకు ముందు ఎక్కడైనా వెళ్లారా
అం అంటే హాలిడేస్ లో అంటే మేము ఆ అంటే తిరుపతి ఆలా ఇలా వెళ్తుంటాము అండి తిరుపతికి వెళ్తాము ఇంకా ఇంకా అక్కడనే ఎక్కువ మోస్ట్లీ లాంగ్ జర్నీ అంటే తిరుపతే వెళ్ళామండి ఇంకా బీచ్ లో అలా ఎక్కడికి వెళ్ళలేము
అవునా మేము కేరళకి కూడా వెళ్ళామండి కేరళకు వె వెళ్ళాము అక్కడ మంచిగా ట్రైన్ ప్రయాణం చేసి అక్క ఎంత పచ్చదనం అంటే అసలకి ఆ కేరళ అని ఇంకా చెప్పలేమండి ఈ మాటల్లో అంత అద్భుతంగా ఉంటుంది
కేరళలో ఎలా వే అంటే ఏం చిందండి ప్లేస్ అక్కడ మీకు బాగా
అన్ని ప్లేసెస్ బాగా నచ్చాయండి ఎక్కువగా బోటింగ్ ఉంటుందండి అక్కడ చాలా బాగా బోటింగ్ చేస్తూ అన్ని ప్లేసెస్ చూయించడానికి టూరిస్ట్ టారు అన మాట అన్ని ప్లేసేస్ చూపిస్తూ ఉండరు అక్కడ వెల్లిన ఇప్పుడు ఎక్కువగా కోకోనట్ ట్రీస్ చాలా ఉంటాయి అవి మనల్ని బాగా ఆక పట్టుకుంటాయండి
అవునా అండి అక్కడ ఫుడ్డు అంటే ఏ దేన్ అంటే ఫుడ్ ఎక్కువ ఫేమస్ స్ ఏంటిదండి కేరళలో మీరు వెళ్ళిన ప్లేస్ లో అయన అక్కడ
అక్కడ ఫుడ్ నాకు నిజం చెప్పాలంటే అంతగా నచ్చలేదండి సో నేను కూడా వాటి పేర్లు తెలుసుకో లేకపోయాను ఎందుకంటే మనం ఇక్కడ మొత్తము యిల్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా అక్కడ మొత్తం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నేను కూడా వాటి నేమ్స్ నేను కూడా తెలుసుకోలేక పోయానండి నాకు అంతగా ఫుడ్ అయితే నచ్చలేదు అక్కడ సీనరీస్ కానీ అక్కడ అదంతా వాటర్ ప్లేస్ పచ్చదనం కానీ నాకు నచ్చింది అక్కడ వా వాతావరణాన్ని ఎంజాయ్ చేశానండి మెయిన్గా
అవునా అండి హు హమ్ చాలా మంచి అనుభూతి అనేది కలిగిండచ్చు కా అండి ఆ వెదర్ అయినా ఆ నేచర్ అయినా ఆ గ్రీనరీ అయినా చాలా బాగుంటుందండి ఇక కేరళ అనేసరికి ఇంకా చెట్లు గ్రీనరీ వాటర్ ప్లేస్ అనే సరికే ఆ ఇంకా నేచర్ అనేసరికే కేరళ అనే అంటారని నాకు తెలుసు అండి
అందుకే అండి మీరు కూడా మీరు కూడా వెళ్తూ ఉం ఉండాలండి మీరు కూడా కేరళను విజిట్ చేయండి మీరు ఖచ్చిత
డెఫ్ నెట్గా అండి మీరు మీరు చెప్పారు కదా అండి కేరళ గురించి చింత నెక్స్ట్ సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటామండి మీరు మీరు వెళ్ళేసి నా అనుభూతి నాకు వెళ్ళినట్టు అనిపిస్తుంది
అవునండి కేరళకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళ మాటల్లో అలాగే ఉంటా యండి అవతలి వాళ్ళని ఆకట్టుకునేటట్టు అంటే అంత బాగుంటుందండి అక్కడ కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది
కేరళా కాకుండా ఇంకేం చూసారండి చాలా మంచిగా
మీరు చెప్పారు కదండి తిరుపతి తిరుపతి గురించి చెప్పండి నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను
ఇప్పటి వరకు వెళ్ళారా ఇప్పటి వరకు వెళ్ళలేరా అండి తిరుపతి మీరు
ఆ వెళ్ళామండి కొంచెం గుర్తుకు లేదండి చాలా చిన్నగా తనంలో వెళ్ళాను
అవునా ఓకేనండి చాలా అద్భుతమైన ప్లేస్ అండి తిరుపతి అనేసరికి ఇంకా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని న్ని ఆ సమస్యలున్నా అవన్నీ ఇంకా తిరుపతిలో అడుగు పెట్టిన వారికి కే మర్చిపోతామ అండి అది మాత్రం డెఫినెట్ గా అయితే నేను చెప్పగలుగుతా ఆడ అక్కడ అడుగు బెట్టిన తడ మన లోపల ఉన్న ఆ ఏవి పెయిన్నెస్ అయినా ఏవి అయినా ఏవి క అన్నీ పటాపంచలు అయిపోతాయి అంటారు కదా అండి అలా ఉం వుంది అక్కడ స్వర్గంలా ఉంటుంది
ఆహా అంటే మీరు మీ మాటలు వింటుంటే అక్కడ దేవు డు అంత మహిమగల దేవుడని అర్
ఆంతే గదా అండి ప్రపంచంలోనే అతి పెద్ద ప ప్లేసు ఏది అంటే ఇంగ తిరుపతె అనే చెప్తారు గదాండె అక్కడ అన్ ఆ దేశ్ లో ఆయ్ వరల్డో నే అక్కడికి దర్శనానికి వస్తుంటారంటే ఇంకా అక్కడ ఎంతా మంచిగుంటుంది
ఊమ్ అవునండి
అయితేమ్ ఉమ్ చెప్పండి
ఇంకొక ప్లేస్ చూసానండి మేము శ్రీశైలం ని చూసామండి అక్కడ డ్యామూ వాటరూ ఊ వర్ష కాలంలో ఎక్కువగా ఆ వాటర్ వదలడం ఆ డ్యామ్ లో నుంచి వ టర్ ఆ వ్యువ్వు చాలా బాగుంటుంది ఇంకా అక్కడ శివుడు గూడా మహిమ గల శవుడు అనమాట ఇంకా అట్ల శ్రీశైలం కూడా చా లా బాంటుంది అంటె ఫారెస్ట్ ఉంటుంది అడు వులును వీక్షించుకుంటూ ఆ వాటర్ డ్యామ్ల నుంచి వాటర్ రావడం అది చూసి దేవుని దర్శనానికి వెళ్ళే సి అండ్ ఎంజాయ్ చేసేసి వస్తూ ఉంటారండి
అవునాండి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ విజయవాడలా అంటే ఊటీ అలా అరుకు వెళ్ళారండి మీరు ఎప్పుడన్నా అరక్ కు ఊటి ఇవి గూడా చాలా మంచిగా ఉంటుంది అని విన్నాను అందు
అహా మేము వెళ్ళామండి భద్రాచలం వెళ్ళామండి చాలా బాగుం టుంది పోటింగ్ లో వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకుంటారండి అక్కడ పాపి కొండలు ఉంటాయి
అవునా అండి నెక్స్ట్ ఏమో భద్రాచలం చాలా బాంటుందని నేన్ గుడా విన్నానండి సీనిమాలో చు చూసాం కదండి గోదావరి మూవీలో అయితే అక్కడ బోటింగ్ అవన్నీ కుడ అలానే ఉంటుందండి సినిమాలో చూపిచ్చినట్టే
అవునండి అలాగే ఉంటుందండి అలా ఉండడం వ్రల్లే సిన్మాల్ తీస్తూ ఉంటారండి నిజ జీవితంనే సిన్ మాలో పెడతారండి
ఇప్పుడు గ్రాఫిక్సు అవి ఇవి అంటున్నారు అలా
అలా గ్రాఫిక్సూ అ అలా ఏముండవండి కొన్ని మూవీస్ లో ఉంటాయి బోటింగ్ అలాగే ఉంటుంది అలాగే వెళ్ళి దర్శనం చేసుకుంటాము కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా అక్కడామ్ మూవీలో స్టోరీ కావాలి కదండి వాళ్ళకి కూడా అందుకు బోట్ లో కొస్సేపు మనము కొంచెం తొందర్ రీచ్ అయితాం కాకపోతే వాళ్ళ్ సినిమా తీయాలి కాబట్టి కొంచెం స్టోరీన్ కొ చెం ఎక్కువ రన్ జేసుకుంటారండి కొంచెం బోటు ఎక్కువసేపు చూపిస్తారండి మనకి
ని అలాని తెలీదండి మీ మాటల ద్వారానే ఇంత మంచి విషయాన్ని అనేది తెలుసుకున్నా నేను
చాలా మంది అలాగే అంటుంటారండి నన్ను
ఓ ఓ అవునండి నేను గూడ చెప్తున్నానండి మీరు చాలా ఏదైనా అది కట్టినట్టు చెప్తున్నారు
ఇంకా అప్పటి కా ఇప్పుడు అంటే ఇం కా వేదనా ప్లేస్ కి వెళ్ళాలంటే ఆ ట్రైన్ జర్నీ వ బస్ జర్నీ చేసుకొని వెళ్తూ టైమ్ ఎక్కువగా గడిచిపోతుంటది ఇంకా ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నరండి ఏదన ప్లేస్ వెళ్ళాలంటే వన్ అవర్ లోనే రీచ్ అయిపొయి ఆ ప్లేస్ ని తొందర విజిట్ చేసుకుంటున్నారు ఎక్కువ సమయం గడపకుండా
అవునండి మీరు అన్నట్టే ఇలా ఆ అలా గాకుండా ట్రైన్ జర్నీ అనేది నేను చాలా ప్రిఫర్ చేస్తానండి ఎందుకు అంటే బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ ఫ్లైట్ అలాంటివి ఏవి కాకుండా ట్రైన్ జర్నీ మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది మంచిగా ఉంటుంది అండ్ ప్లస్ టైమ్ మీరన్నట్టు ఫ్లైట్ జర్నీ అంటే వాళ్ళక్ టైం కుదరక అలా వెళ్తున్నారేమో అని నేను అనుకుటున్నా టైం కుదరడము కుదరకపోవడము అనేది వాళ్ళ మీద ఉంటుంది సో అలా అని వాళ్ళకు దగ్గట్టు వాళ్ళు అలా వెళ్తుంటారు
అవునండి ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఈసారి మేమైతే ఫ్లైట్ లో వెళ్దామని చూస్తున్నామండి మేము
అవునా అండి ఊహు అంటే ఎక్కడికి ప్లాన్ వేసుకున్నారండి
అదే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలిం కానీ వెళ్లాల్సినది మాత్రం చూసాము ఫ్లైట్ లో వెళ్దామని చూస్తున్నామండి ప్లేస్ అయితే డిసైడ్ చేస్తూ ఉన్నాము అలా ఎవ్రీ స సమ్మర్ లో మేం కంపల్సరీ వెళ్తామండి విత్ ఫ్యామిలీ గడపడానికి అంత మంచి ప్రిపరెన్స్ మా హస్బెండ్ చాలా ఇస్తాడండి
చాలా మంచి మంచి టూపీనే అండి మీదైతే ఇలా సమ్మర్ కి వెళ్ళడము ఇలా అంత అనుభూతి అనేది అంటే ఒక్కో రోజుకు సమ్మర్ కి ప్లాన్ చేసుకోవడం అనేది అందరికి చెప్పాల్సిన విషయమే అండి ఇలా వెళ్ళి ఎందుకు అంటే మీ
ఒకసారి మీ ఫోన్ లో సమయం చూస్తారా అండి
ఆ సమయం అయిపోయిందండి సరేనండి
ధన్యవాదాలండి